హలో హలో హలో
అ హలో
హలో
పిస్తుందా అంటున్నా
అబ్బా ఇప్పుడు వినిపిస్తుందమ్మా నాకే లోనా టవర్ లేదేమో
ఆ
ఎట్లా ఉగాది షాపింగ్ అయిందా
వేరు చేయాల ఇంకా
చెయ్యాలా హ్మ్మ్ ఉగాది అంటే స్పెషల్ మామూలు పంండగే కదా ఇంకా ఏమైన్నా స్పెషల్ ఉందా పంండగకి మీకి
హే లేదు రా అం సంక్రాంతికి ఆ అంతే
ఓకే మా ఏమన్నా స్వీట్ చేయడము తెంకాయా కొట్టడం
ఆ అంతే
మీ మీది విలేజా టౌనా ఇ నేమ్ చెప్పదండి లేండి విలేజ్ ఎ లేదా టౌనా టౌనేనా
మీరు
మాది విలేజ్
ఆ
ఆ విలేజ్ కాబట్టి కొంచెం ఏమన్నా స్పెషల్ గా ఉంటది కదా ఇక్కడ టెంపుల్స్కి ఎళ్ళడము అదో ఒటి ఉంటది మా ఊర్లో ఇంకా మా ఊర్లో అయితే కానీ ఇంకా జ్యోతులు బాణాలు ఇట్లన్నెత్తుతారు
ఆ అ దగ్గర ఒకలా చేస్తారు
ఉమ్ ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క రంగా ఒక రకంగా చేస్తారు ముందూ షాపింగ్ చేయలేదు మేము ఇంకా వన్ వీక్ ఉంది కదా ఇంకాపి ఫెస్టివల్ అప్పుడు ఏమన్నా చేసేది మేము కూడా ఇప్పుడైతే ప్రజెంట్ ఏం చెయలేదు ఇంకా ఇవి ఆన్లైన్ లో ఏమి తీసుకోలేదా బట్టలు అన్ని షాప్ కి ఎళ్ళి తీసుకుంటారా మీరు
ఆ అవును
ఆన్లైన్ లో ఏం పెట్టవా నువ్వు ఉమ్ ఆన్లైన్ లో కూడా బాగుంట యి మీకు పిల్లలు ఉంటే పిల్లలకి అయితే ఆన్లైన్ లో బాగుంటాయి
అక్కడ ఒక్కలగా ఉంటాయి వచ్చినాక ఒకలాగా ఉంటాయి
ఉ కాదు మీషో లో అయితే అట్లుంటాయి కానీ ఫ్లిప్కార్ట్ లో కరెక్ట్ బాగుంటాయి
ఆ
మీషోలో అంతా అందరు మీషో మీషో ఆఫర్ ఆఫర్ ఉందంటారు గాని ఫ్లిప్కార్ట్ లో హ్మ్మ్ అనే ఉంటాయి అంటే మనకి ఎట్లుంటే ఎట్లా చెపిస్తారుో సేమ్ అలాగే ఫ్లిప్కట్ లో మీషో అంతా డుబ్ అది ఇంకేమండి తిన్నారా హలో
అ ఉందా ఆ
మేము తిన్నా ఇప్పుడు తిన్నాము ఇంటి పని అయిపోయింది మా పాప స్కూల్ నుంచి వచ్చింది. ఆడుకుంటాంది మామూలుగా ఫోర్ వర్కి ఇంకొంచ్ డస్టే ఫోర్ నుంచి మళ్ళీ మనం మన పని రొటీ మ్మ్ ఈ కాల్ మనం టెన్ మినిట్స్ మాట్లాడాలి
ఆ ఎన్ని జేసారక్క ఇప్పుడు
అ
ఇన్ని చేసారిప్పుడు నేనైతే దస్ చైలేలే
అండ్ అవ్ ఇప్పుడు నువ్వు దానీకి నీను లింక్ పెట్టాను గద్
అవునవునా
అప్లై చేసావా ప్రిపే అది
ఆ చేసిన కాని ఫిఫ్టీన్ డేస్ తర్వాత అంటున్నారు గదా
అంటారు కానీ అది రేపు మొన్నట్లు నీకు వర్క్ వస్తది అంటే ఫిఫ్టీన్ లో డేస్ లోపల అంటారు అంతను మనకి టూ డేస్ లో తది వర్కు ఈ రోజు అప్లై చేసినావుగ ఈ రోజు అయిపోయింది కాట్టి నీకు రేపు రాద్ మర్నాడొస్తది
ఆ
మనాడొస్తే ఈ కాల్స్ చేయి కనీ కనీ నువ్వు వాళ్ళని ఆల్రెడీ యాప్ ఓపెన్ లో పెట్టుకోమని కాల్జెయ్ లేదతే మనకి కాల్స్ వేస్ట్ అయిపోతాయి నాక నాకెందుకో సడ్ సడన్ గా ఇది ఆ కాల్స్ అన్ని కట్ అయితున్నయి అక్కడ నాకి చూపిచ్చడం లేదు మాట్లాడుతున్నా టెన్ మినిట్స్ మాట్లాడల అంటున్నారు టెన్ మినిట్స్ ఏముం మాట్లాడేకి మన కొత్ త్త వ్యక్తుల్తో గదా ఆ అంటే మాట్లాడచ్చు కొందరు కలిసిపోతారు కొందరు కలిసిపోరు మనతో మనం కొందరితో మాట్లాడచ్చు కొందరితో మాట్లాడలేము ఇప్పుడైతే నేను నేను మాట్లాడి కాల్స్ అందరు బానే రెస్పాండ్ అయ్యారు బాసిస్ ఇచ్చింది మీ నెంబరు
అవునా నాకథ చెప్పిన అక్క ఏమో అయితే
ఆ
ఎంత చేశారలే ఒకక్క అక్కేమో
ఆ అవును ఆ అమ్మాయే ఇచ్చింది, ఆ అమ్మాయికి ఇంగొగతను ఇచ్చి ఇంగోరిచ్చారు.
ఆ
నాకి గ్రూప్ వాట్సాప్ గ్రూప్ లో ఉండ్రి ఫ్రెండ్స్ అది డిలీట్ అయిపోయింది నాకి
అవునక్క నాక్ గుడ అట్టే అయిపొయ్యింది డిలీట్ అయిపొయింది ఆ వాళ్ నంబర్స్ అంత
అట్లా తప్పుడు మనం ఇట్ల టూ త్రీ మెంబర్స్ ఎవరువన్నా నేమ్స్ సేవెన్సే చేసుకోవల కుంటే మనకి వాళ్ళ ద్వారానే కొత్త నెంబర్లు దొరుకు టే వేరే వాళ్ ఆ మనము సేవేసుకుంటే ఒక ఒకరుకాంటే ఒకరు మాట్లాడతారు గదా కొందరన్నా మళ ఎరితోన్న మాట్లాడినప్పుడు తిరిగి వాళ్ళు మళ్ళీ మన కాలు గూడా ఎత్తుతారు భయమేముండదు ఎందుకంటే మనం మాట్లాడినాం కాట్టి అది ఉంటది వాళ్ళకి మనం
మనం మాట్లాడిన కాబట్టి వాళ్ళు మాట్లాడతారు ఆ
కేమండి
ఇంకేటో ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు
అయనా ఏద ఏం చేయలేదు పొద్దున పాపకు టిఫిన్ గుంత పొంగనాలు చట్నీ చేసింటి మధ్యాహ్నం పప్పన్నం చేసినను ఇప్పుడేం లేదు ఇంకా మాములే ఇప్పుడు ఇంక లేస్తాను కాఫీ తాగేది మా పాప తాగుతది ఆ మా పాప ఫోర్ ఇయర్స్ బేబీ
అరేపనా పోతాడ ఆ
అంటే తను కొంచెం లేటుగా పుట్టింది సెవెన్ ఇయర్స్ కి పుట్టింది
అ
మా పాపకి ఎవరు ఎవరితోన తన గురించి చెప్పల్లా వచ్చి నా దగ్గర వచ్చి అది ఇప్పుడు ఇంటుంది
ఏం చెప్తున్నారు వింటాంది వింటాంది
ఇంకా అండి
ఏం లేదక్క చెప్పాలి నువ్వే
ఆ ఇప్పుడు ఎన్ని మినిట్స్ అయిందొ ఒక చూస్తాను ఇంకా సిక్స్ ఇంకా మనం ఫోర్ మినిట్స్ మాట్లాడాలి ఏమన్నా మాట్లాడండి ఇవా ఆ ఫోర్ మినిట్స్ టెన్ మనిట్స్ ఉండాలి కాల్
ఆ
ఉ ఊ మళ్ళీ మీరు నిన్ను కాల్ కట్ చేసిిన టెన్ మినిట్స్ తర్వాత మీరు మా పాపతో మాట్లాడండివా
ఆ సరే అక్క చేస్తాలే మళ్ళీ
మా పాప ఎదురు చూస్తంది మాట్లాడనీకి మళ్ళీ ఉ విశిస్తాను
ఆ
ఇత్తదంట్లె ఇంకా
ఏం కూర చేసారు ఏ వంట ఓకేనా హలో దా